హలో
బాన్నార
ఆ బావున్న అండి మీరు బాన్నార
హ్మ్ ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే బట్టలు అన్ని బయట ఉండి అన్ని తీసుకొని వచ్చి ఇంగ మడత పెట్టాల
హాస్టల్లో ఉన్నాడ
ఆహా లేదు లేదు దింట్లోనే ఉద్మాట ఇగ ఇంట్లో ఏదో ఒకటి పని చేయాలి కదా ఇంకా ఇంట్లో ఏదో ఒకటి పని చేయాలి కదా
ఆ అంతే
ఆ మీరండి ఏం చేస్తున్నారు
ఊర్కే కూర్చున్నండి
అవునా మ్ తిన్నాను మీరు తిన్నారా అవునా ఏం తిన్నారు
నేనా బి మ్ తిన్న మీరు బిర్యానీ తిన్న
బిర్యానీనా వావ్ ఈ పద్దునేనే తిన్నారా మీరు అప్పుడే హ్మ్ నేను ఇడ్లీ తిన్నానండి బిర్యానీ తిన్లేదు అట్లా
ప్ర
హూ హు ఇడ్లీనా లేదు మా అమ్మ చేస్ సింది ఇంకా మామూలుగా ఇడ్లీ పిండి వేసి ఇడ్లీలు తీస్తాం కదా
ఆ
అది నేను చేసాను ఊరికే
చట్నీ నా సాంబార చట్నీిన సాంబార
రెండూ చేసామండి చట్నీ సాంబార్ అలాగే ఇడ్లీ కూడా చి అదేంది వడ కూడా హు
ఉద్ధివాడనా ఉద్ధివాడనా
ఆ ఉద్దివాడ ఉద్దివాడ అయితేనే బాంటుంది కదా దాంతోకి
అవునదే
ఊ అంటే మామూలుగా అన్ని పోలుస్తూ దివాడ బాగా బాగా టేస్టీగా ఉంటుంది కాలేజ్ క ఎప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసేది
స్కెడ్యూల్లయితే థర్టీన్త్ అని అండి
అవునా మీరోస్తన్నారా
హ్మ్ ఫిఫ్టీన్ తట్లా ఇంకా ఏమి ఇంకా ఏం అప్డేట్ ఇలే కదా వస్తే ఫిఫ్టీన్త్ అట్లా నుంచి కాలేజ్ కి
అవునా
ఫిఫ్టీన్త్
ఫిఫ్టీన్త అట్లోస్తారా హూ సిక్స్టీీన్తా ఆ
ఇంగ వాళ్లేం అప్డేట్ ఇయలే కదా స్కెడ్యూల్ అట్లాంది
నేర్చుకుంటున్నారా మరి ఇంట్లో
యాడ ఫస్ట్ లో ఒకరోజు నేర్చుకున్నానంతే పక్కనేట్టేసిన
హూ నిజం అసలు ఇంట్రెస్ట్ వస్తాలే కదా
దొరకచ్
హాస్టల్ల్లో ఉన్నప్పుడన్నా ఏదు అట్లా అట్లా నేర్చుకుంటామ్టి ఈడైతే గిన ఇంట్లో పని తిరగడం అదే సరిపోతుందండి
హూ చాల్ రోజులైన్దెంటి వచ్చి చాల్ రోజ్ లైంద ఇంటికొ
నేనా ఎప్పుడంటే ఇరవై ఆరో తారీఖే వచ్చేస్తు ఇరవై ఐదు అట్లా
ఆహా
ఉ మరి ఫీజ్ మీరు నలభై రెండు వేల ఐదు వందలే కడతారా
హు చూడాలా పేరెంట్స్ ఎట్లాంటే అట్లా
అవునా మేది మే లోనే కదా మనం వచ్చేసిండది మేనా జూనా
మే ఫిఫ్టీన్త్
ఆ ఆ మంత్ ది కట్నారా మీరు
ఇంకా లేదది కట్టల కట్టల హాస్టల్ వెనకోగసరే మాట్లాడేసి
ఆ మేలది కట్టుకోకుండా ఇది నలభై రెండు వేలు లు కడతామని చెప్పండి.
ఆ
నేను అప్పుడు కట్టుకోకున్నా బాగుంటాండ అనిపిచ్చింది.
నువ్వు ఒకేసారి కట్టేస్తావా నలభై రెండు
ఆ అట్లా కాదు ఇది మామూలుగా ఆ మన్ తది కట్నాం కదా అది. నలభై రెండు వేలు ఒకటే సారి కట్ టేకి అయ్యేల్లేదు లేండి.
నెల్ నెల కడతార
ఆ ఇది టూ పార్టీషన్స్ గా అన్నా చేసి
ఆ
కడదామనేసి, అందరూ ఎట్ల కడతే అట్ ఇట్లా అందరు ఒకేసారి కట్టేకి అయ్యెళ్ళ కదండీ
ఆ అది నిజమేలే ఒకేసారి అంత అంటే యాడ
అయప్ప అట్ల చెప్తాడు. అట్ల కట్టం అని అయప్పకు తెలుసు.
మ్మ్ రెండు సార్లో మూడు సార్లో కట్టిన మ్ రెండు సార్లుగా అట్లన్నా కట్టేస్తే
అవునా జావా బాగా నేర్చేసుకున్నారా అండి
యాడ లేదు ఇంగా బిగినింగ్ లోనే, అప్పుడు కొన్ని రోజులు విన్నా ఇంగ అంతే
అవునా ఈడ స్కిల్స్ వుర్ కే సర్టిఫికేట్స్ ఉపయోగమేనా మనకి
ఇంకేమున్నాయి కానీ వాళ్ళు ఊరికే కంటెంట్ పెట్టరు కదా చూసిందే నేర్చుకోవాల కదా, ఇప్పుడే సెలెక్ట్ చేసుకున్నారు కోర్సు.
ఇప్పుడుదా
ఆ
ఆ ఇప్పుడుది, మొన్న మీరు చెప్పారు కదా! నేను ట్రై చేస్తే రాలేదండి అది.
నాకు వచ్చింది యాక్సెస్ కూడా వచ్చింది.
అవునా
ఆ
అంటే ఇంక మళ్ళీ రాద అండి? అంటే ముందు మీకుందని వాళ్ళని అట్లా
ఏమో ట్రై చెయ్ ఒకసారి.
అవునా లాస్ట్ డేట్ ఎప్పుడంట అది
ఇంకా ఏమి గ్రూప్లో ఏమ్ పెట్లేదు. నేను కోర్స్ సెలెక్ట్ చేసుకున్నా ఇంకా నెక్ నెక్స్ట్ డే. ఆ నెక్స్ట్ డేకి యాక్సెప్ట్ చేశారు.
అవునా
మేము ఇంగా ఏం ఏఐఎమ్ఎల్ తీసుకున్నా ఆహా లేదు. ఎఐఎంఎల్ తీసుకున్న.
అవునా దాంతో వీరియస్ బాగ చెప్తారా వాళ్ళు
ఇంకా స్టార్ట్ చేయలేదు నేను
అవునా
మ్మ్
అంటే వీక్ వీక్ కి అసైన్మెంట్స్ ఇయల్లేమో కదా అవి
ఆ ఇంకా కంటెంట్ అంతా ఉంది. కోడ్స్ అలా హలో వల్డ్ వి నుంచి అట్లా స్టార్ట్ అంటా ఉంది
అవునా
హుమ్
హుమ్ అయిన ఎందుంటేవి అసలు
ఉమ్
మీకే అది సర్టిఫికేట్ వచ్చిందా అండి అది మామూల్ మంత్రి వి రివెల్ జేసమే
ఆహ్ అ ఇంకా సర్టిఫికెట్ రాలేదు మీకోచ్చిందా
ఏ గ్రూప్ ఇంటన్ టీమే కదా మీరు కూడా
ఆహ్ అహ్
వచ్చిందండి సర్టిఫికేట్
వాళ్ళకు మెసేజ్ చేసారా
ఆహా లేదు జిమెయిల్లో మామూలుగా మీరు అది సెవెంటీ నైన్ రూపీస్ అయితే డిజిటల్ది ఫ్రీ అయితే కిన ఒకఓ రకంగా వస్తుంది మీరు ఏ సెలెక్ట్ చేసింది
నేనా జవా
ఆహ్ అట్లా కాదండి మామూలుగా సర్టిఫికెట్ ఫ్రీదా లేదంటే అంటే మనం త్రీ ఫిఫ్టీ కట్టాలె
హఆహ్
ఫ్రీదే కదా ఫామ్ ఫిల్ప్ చేసిన్ లేదు ఐతే వచ్చిందండి మీది ఏది చెప్పండి నేను చూస్తాను ఏ డొమైన్ జావా కదా
ఆహ్
అవునా మొన్న వచ్చింది ఇంకా నేను డౌన్లోడ్ చేస్తాను అనమాట
ఆహ్
ఉమ్ ఇంకా అండి మరి
మొన్న గ్రూప్లోలో మెసేజ్ చేసింది కదా పీపీటి రిపోర్టు అనేసి
ఉమ్
పీపీటి రిపోర్ట్ అవి కూడా ఇస్తాము కావాలంటే మెసేజ్
అవును దానికి డబ్బులు కట్టారా మీరు
ఆహా లేదు నేను ఊరికే ఫ్రీగా వాళ్ళే పెడతారేమో అనుకుని మెసేజ్ చేస్తే
హమ్
అమ్మో అమౌంట్ పెట్టిన్నారు ఇది కావాలంటే ఇంత ఇది కావాలంటే ఇంత
అదతే అందరికిీ ఒకటి వస్తుందేమో అనేసి నేను పెట్టలేదు అనమాట
రిపోర్టు సెవెంటీ అంట రిపోర్ట్ ప్లస్ పీపీటీ అయితే హండ్రెడ్ రూపీస్ అంట
అవునా రిపోర్ట్ అయితే గిన
అంటే రిపోర్ట్ గూగుల్ వాళ్ళు ఇచ్చినారనుకో అదే మనం చేయాల్సిన పని ఉండదు వాళ్ళే పెడతారులే అని అనుకున్నా ఎవరైనా ఒకటి తీసుకున్నా సరిపోతుంది
ఆ ఎవరన్నా ఒకటి తీసుకున్న రిపోర్ట్ పిపిటీ ఎట్లయినా కూడా మనమే చేయాల్సి ఉండేదే లేండి ఒకవేళ వళ్దిీ రిఫరెన్స్ తీసుకొని మాడిఫై చేసేద్దాం అంతే కదా
ఉ అంతే గా తీసుకుంటరు కదా
హ నేను అదే అనుకొనింటి
ఉ
ఏందో లేండి అస్సలు ఇది
ఊరికే వేస్ట్ అంతే సర్టిఫికేట్కి అంతే
ఇంక అండి
ఉమ్ చెప్పాల బాన్నర ఇంట్లో అంత?
ఆ బాగున్నారు, మీ ఇంట్లో బాన్నారా?
ఉమ్ బాన్న
అవునా, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఏం చేస్తాంటరు ఈ మధ్య?
ఇంట్లో పని ఇంగ రీల్స్ ఇంకా ఎంబడేడ్ ఇంటర్న్షిప్ అది చేస్తానన
అవునా అద అట్లే ఒక నిమిషం మాట్లాడతాడండి నేను నీ సర్టిఫికెట్ చూస్తా ఉంటాను.
ఉమ్ సరే
ఆ
ఇంకా వాళ్ళు వర్క్ ఇస్తారు ప్రాజెక్ట్స్ అవి అవి సబ్మిట్ చేస్తా ఉంటాం. ఒక మినీ ప్రాజెక్ట్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ది ఇచ్చినారు. లింక్ ఉందా ఏమన్న సర్టిఫికెట్స్ కి? లింక్ ఉంటే షేర్ చెసే
హలో మీ కోర్స్ ఫుల్ నేమ్ ఫుల్ కోర్సు నేమ్ చెప్తారా
జావ ప్రోగ్రామింగ్
జావా ప్రోగ్రామింగ్ అదొకటే కదా ఉండేది
ఆ అంతే
అవునా ఏ మరి చూస్తాను వేరే కల్లో మాట్లాడదాం ఆ
ఉ బా